హలో
హలో
హలో ఏం చేస్తున్నారండి
ఓకే మేడమ్
నమస్తే ఏం చేస్తున్నారు
మీరేం చేస్తున్నారు
నేను ఇప్పుడే స్కూల్ కి వెళ్ళ వచ్చానండి వచ్చి ఫ్రెషప్ అయ్యాను అం అయితే ఇంకా ఏం చేయాలి ఇంకా చేసేదిందండి ఉమ్
రంజాన్ పండుగ ఎలా గడిచింది ఏం చేస్తారు
బాగా జరిగిందండి తేరు కుర్మా చికెన్ దల్ చా ఆ బగార చేసామండి మా ఇంటికి ఇంకా మా ప్రే మా ఆడ బిడ్డ వాళ్ళందరూ వచ్చారు మా అత్తమ్మ వాళ్ళొచ్చారండి
ఏహో
అ
ఇంకా చెప్పండి చికెన్ కుర్లు చికెన్ వండి వండారనండి
అవునండి
ఆహా
మీరేం చేసుకున్నారండి రంజాన్ పండగ రోజు
అదే వండినామండి మేము కూడా షరుకుర్మా చేసినాం చికెన్ వండిన నన్ బగార రైస్ జెసి నమ్మండి
ఆ ఇంకా ఇంకేం విశేషాలు ఇంకా మీరు బిర్యానీ ఏం చేసుకోలేదా అండి రంజాన్ కి
చేయలేదండి బిర్యానీ నేను కూడా బగారా రైస్ ఎ వండానండి
ఇంకా మీ రిలేటెవ్స్ ఎవరెవరు వచ్చారు ఏం చేశారు
టేవస్ అందరి వచ్చిండిరండి
ఆ ఇంకా
ఇక అంటే మా అత్తమ్మళ్ళు అంటే పెద్దోళ్ళు అన్న ఆయనకి అంటే ఫ్యామిలీ పెద్దగా అన్నట్టు మా అత్తమ్మళ్ళోకి
ఆ ఆ
అయితే వాళ్ళ త అక్కలు తమ్ అన్నలు అందరు వస్తారు
ఆ ఆ
ఇక పొదుగాల నుంచి సాయంత్రం ఎల అయితే తేదొ అర్ధమే కాదండి
ఆ ఇక పని ఉంటది కదా ఇ ఇకా నాస్టచేయడం మళ్ళీ కుకింగ్ చేయడం ఇకా అదే ఉంటది ఇంకా
ఇగ వాళ్ళేగా. ఫ ఫెస్టివల్ రోజు. దే కదండి టైమ్ ఇచ్చేది.
అవును ఇంకా అప్పుడే కదా టైం స్పెండ్ చేయాలి.
ఉంటది.
అవును ఇంకా.
ఉమ్ ఆ అట్లా అని ఇగ వాళ్ళక. ఎక్కువ టైం ఇయడం చేయడం థి వండడం అదే టై అయితుంది ఆ అందరు ఉంటారు అవును ఫెస్టివల్ అంటే మంచిగా. పిస్తదండి. ఇవ వాతవర. వరణం కూడా చేంజ్ అయింది కదండి.
అవును చేంజ్ అయింది వేడిగా వేడి అవుతుందండి నైట్ లో.
ఉమ్ నాయిట్లు ఆ స్టార్ట్ అయింద ఇగ ఎండాకాలం.
అవును ఎండాకాలం స్టార్ట్ అయింది ఇంగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇలా ఉందండి ఇగా తర్వాత ఇలా ఉంటది ఇంకా.
అవునండి ఎలా ఉంటందో ఇగా చెప్పలేం ఇగా ఆ అవునండి. ఇద్దరు బాబులు ఒక పాప అండి. ఉమ్ ఆ ఇద్దరు బాబులు ఎల్తరండి. స్కూల్కి. ఇక పాపకి ఏయ్యలేదండి.
అవునా అండి అడ్మిషన్ కాలేదన్నట్టు ఇంకా ఉహుమ్ మరి ఇంకా స్టడీ పర్పస్ ఎలా ఉందండి మా పిల్లలు. ఇంట్ల మంచి.
ఆ మంచిగానే చదువుతున్నారండి ఉమ్.
వాళ్ళకి స్కూల్ నుంచి. ఏమన్నా ఫోన్స్ రావడం వాళ్ళ ఫీడ్బ్యాక్. చెప్పడం ఛెస్తార అండీ
ఆ ఆ చేస్తారండి ఇప్పుడు చదివే స్కూల్ నుంచే ఫోన్స్ వస్తాయి మాకు. మీ బాబు ఎలా చదువుత్. తున్నాడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ రెస్పాన్స్ అని.
ఉమ్ ఒకే ఇప్పుడు ప్రెజెంట్ ఏ క్లాస్. తున్నారండి.
పెద్ద బాబు సెకండ్ క్లాస్ అండి చిన్నబాబు యూకేజీ అండి.
ఆహా అదే మనం చదువు స్టడీకి ఇ స్టడీకి ఏం డిఫరెన్స్ కనిపిస్తుందిండి మీకు
మా లేదు ఆ కొత్త కొత్తగా అంటే నాకు హిందీ అనేది టోటల్లీ రాదండి బేసిక్ ఇట్లీ రాదు ఉర్దూ మీడియం ఇంకా ఇక్ హైయర్స్ స్టడీ ఏమో ఇంగ్లీష్ మీడియం తో చేశాను సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉర్దు తీస్ కున్నా అండి ఆ అట్లాని ఇగ పిల్లల కోసం హిందీ నేర్చుకుంటున్నా ఇప్పుడు ప్రజెంట్లీ అయితే హమ్ హిందీ నేర్చుకుంటున్నా ఇన్ ఇంకా వీళ్ళకి మా స్టడీ ఏమో ఉర్దూలో ఉండే అండి స్టడీస్ ఏమో మొత్తం ఇన్ ఇంగ్లీష్ లో హమ్ వీళ్ళలకు ఏమంటే మాట్లాడడం కూడా ఇంగ్లీష్ లోనే రావాలంటాళ్ళు ఫ ఫిఫ్త్ క్లాస్ వోళ్లకయితే ఉమ్ అంటే మన స్టడీకి వీళ్ళ స్టడీ కి డిఫరెన్స్ ఏంటిదంటే ఇంగ్లీష్
ఇంగ్లీషే మొత్తం వే ఆఫ్ టాకింగ్ ఇంగ్లీష్ అండి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో తెల్ గు హిందీ అన్ కి వాల్యూస్ ఇవ్వట్లేదు జాబ్స్ కూడా జ
అవునండి
అప్పట్లో ఆ స్టడీస్ పర్పస్ గా మనం
అవునండి అవునండి
ఇంక టెక్నాలజీ తోని బుక్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు వేరే వేరే సెలబస్ చెప్తారు కదన్ డి టెక్నో చెప్తరు నై ఇంటి గ్రేట్ సెలబస్ చెప్తరు సో దాన్ని బట్టి మనం బుక్ స్ చూస్తూ ఉంటే మనకి కొ కొన్ని కొన్ని వర్డ్స్ మనం కొత్త న్యూ
నేర్చుకుంటాము అవును
సో అలా అండి మనం స్టడీ పర్పస్గా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేయాలి పిల్లలకి లేకపోతే వాళ్ళు వాళ్ళ బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్లోనే ఉంటారు ఇంకా లేకపోతే సో డిఫరెన్స్ అనేది అదే అండి మనకి ఫస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ఎక్కువ ఇంగ్లీష్ ప్రిపరేషన్స్ ఇస్తున్నారు మనకి తెలుగుని అంతగా ప్రిపరేషన్ ఇవ్వరు బట్ తెలుగు కూడా ఒక లాంగ్వేజ్ కాబట్టి హిందీ లాంగ్వేజ్ కాబట్టి అది కూడా నేర్చుకోవాలి కంపల్సరీ అండి
ఇనా ఈన అదర్ సైడ్ అదర్ స్టేట్ కి వెళ్తే కంపల్సరీ కావాలి కదండి టూ లాంగ్వేజెస్ అన్నా మనకి రావాలి మిగతాయి రాకపోయినా పర్వాలేదు కానీ టూ లాంగ్వేజెస్ కొంచెం నేర్చుకోవాలండి ఇంకా మనం
ఇంకా ఏం తీ మార్కెట్ కి వెళ్తారా అండి మీరు
ఆ వెళ్తానండి అప్పుడు అప్పుడు వెళ్తాము మార్క్
కూరగాయలు ఏమున్నయని ధరలు
ఎక్కు ఆ ఎక్కువగా నేను కూరగాయలు తీసుకురానండి మా హస్బెండ్ డే తీసుకు వస్తారు ఆ అప్ నేను తక్కువ కూరగాయల రేట అంటే ఒక మళ్లీ పెరిగినయండి టెన్ కి పావు ఫిఫ్టీన్ కి అద్ద కిలో అలా అంటున్నారు ప్రతిదేది అడిగినా కొంచెం పెరిగినాయి ధరలు ఒక టమాటది కొంచెం తక్కువ ఉందనుకుంటా మిగతాయి పెరిగినాయండి కేజీకి సిక్స్ అంటున్నారు అర్ధ కిలోకి థర్టీ అంటున్నారండి ఇగ ఏది తీసుకు అంతే అంటున్నారు ఇంకా
ఇంకా ఏం థిస్ కుద రెండరంజ లో
దాన్ లోన్ నన్ డ్రెస్సెసే తీసుకున్నామండి మేము పాకిస్తానీ డ్రెస్సెస్ తీసుకున్నాము ఇప్పుడు అదే మోడల్ నడుస్తుంది మా ముస్లింలా చాలా మంది అదే వాల్ లైక్ చేస్తున్నారు పాకిస్తాన్ సీరియల్స్ పాకి కానీ డ్రెస్సెస్ ఆ అందరు అదే ఏ ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు నార్మల్ షూస్ ఎవరిష్టపడట్లేదు పిల్లలైతే కాలేజీకి వెళ్లే పిల్లలు కూడా కూడా ఆ దాన్ని ఇష్టపడుతున్నారు ఇంట్లో మల డ్రెసెస్ అనేవి బాగా మంచిగా ఉన్నాయన్నట్టు పెద్దవాళ్ళు వేసు కంఫర్టబుల్ గా ఫ్రీడమ్ గా బాగుంటున్నాయి అండి వేసుకు కింగ్ కూడా బాగా ఉంటుంది
అవును అవునండి
ఉ
ఇంకా ఏంటి నేను ఓన్లీ డ్రెస్ మెటీరియలే తీసుకున్నానండి
ఆ ఓకే కుట్టిచార అండి
అవునండి కుట్టిచాను లేదండి కుట్టించి చ్చాను నాకు కుట్టుకోవడం నేర్చుకున్నా కాని మషిన్ ఇంట్లో లేదని కుట్టుకోను మీరు కుట్టుకుంటారా అండి
నాకు మధ్యలో వెళ్ళామండి నేర్చుకున్నాను తో టూ మంత్స్ అలా ఇక మళ్ళీ స్కూల్ కెల్ తున్నాను కాబట్టి కుట్టట్లేదు కానీ ఆ ఇంట్లో ఏదైనా అవుతే టీచింగ్ సిస్ స్టిచెస్ ఏసుకోవడం ఆ స్టిచెస్ కోడం అవి ఇవి వస్తదండి ఎవరైనా కటింగ్ చేసిస్తే కొంచెం కొంచెం నార్మల్ గా పెట్టి కోర్సు అలా కుట్టడం వస్తదండి అం చిన్న చిన్నవి మనవి బెడ్షీట్ కి కావాల్సినవి అవి తక్కిక్ ఇలా బవి ఉన్ అంతే కదా ఇగ అవన్నీ కుట్టుకోవచ్చు మిషన్ కుట్టడం అస్తదండి ఆ అస్సల్గి అమ్మ మిష్ చిన్ కొడతారు కాబట్టి నాకు ఇంట్లోనే ఇక నేను నేర్చుకున్నానండి ఇంకా
బాబు చేేసిన్లు ఆడోళ్ళలకు ఏదైనా ఒకటి ఉం ఉండాలి ఆధారం నేర్చుకొని
ఇప్పుడు మనం మళ్ళీ ప్రతి దానికి ఎవరిని ఇంటికెళ్ళి అవి డబుల్ టీచింగ్ వేయమనాలి అది
లేదు ఈ మనాలి అన్ని మేమ్ మంటేనే గుడా యాభై రుప్ పలు అడుగు తరండి డబల్ టీచింగ్ ఇ
డబుల్ టీచింగ్ పీకో ఫాల్స్ అన్ని వేస్ట్ అయితాయ్ అది నేర్చుకుంటే ఏదో కొంచెం
ఆ మన మన డబ్బుల్ మనకైనా మిగులుతాయి కదా ఉమ్ అవును నేను నేర్చుొనే ఉన్నా అండి తీసుకోవాల అనుకుంటున్నాను బయటోళ్ళలకు ఇన్ని ఇన్ని డబ్బులు ఇస్త తున్నం బట్టలు కుట్ట కో ట్టడానికి ఆ డబ్బుల్ నే మనం తీసుకుంటే ఇంట్లోనే ఉంటది
అవునండి ఒక రెండు మూడు శారీస్ లో కుట్ కుట్టుకున్న తర్వాత అదే ఈజీగా వచ్చేస్తుందిండి పంజాబ్ డ్రెస్సెస్ అది ఈజీగా కుట్టుకోవడం నేర్చుకోవచ్చు బ్లౌజెస్ తక్కువ అ అవునా పంజాబ్ డ్రెస్ కె అయితే ఈజీగా కుట్టుకోవడం లేదండి అందుకే దాంట్లోనే అది ఫస్ట్ అది నేర్చుకోం అండి ఫస్ట్ ఆపల్ అది నేర్చుకున్నాడునుకో ఈజీగా అవుతుది మీకు ఇంకా
ఇంకా చెప్పండి ఇప్పుడు ఏం వండు త్తారు మరి
ఇప్పుడా అండి నేను ఈరోజు బిర్యానీ చేసామండి మా వాళ్ళు ఉండే కదా ఆ సో అదే ఉందండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ చేసారు ఆ అవుతుదండి చూడాలి ఇంకా చూసేసి కొంచెం రైస్ ఏమన్నా పెడితే వయ
ఉహుమ్ ఇంకా మరి వెళ్ళిలా మీ రిలేటివ్స్ ఉన్నారా వెళ్ళిలా
ఆ వెళ్ళారంండి ఈరోజే వెళ్ళిపోయారు ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయారు
ఉమ్ ఉమ్
డా ఇప్పు పంండగకి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము
ఉహుమ్
కలిసి వచ్చాము మా అన్నలు వదినలు లందరు
ఓకే ఓకేనండి మీతో మాట్లాడినందుకు చాలా చాలా ఏమంటే కొత్త కొత్త విషయాలు తెలిసాయి స్టడీ గురించి
ఆ అవునండి మనం ఇంకా మనం మాట్లాడుకుంటే కార్య యాప్ లో ఇంకా ఇంకా మనకి బా ఇ తెలుస్తాయండి ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది సో మీకు కూడా చాలా ధన్యవాదాలు దాలండి రి ఇలానే కాల్ చేస్తూ ఉండండి మాకి
ఓకే ఓకే ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మీ గురి మీ సమయం నాకు ఇచ్చినందుకు నాకు ఎన్ని గనం డీటెయిల్స్ షేర్ చేసి
అవును అవునండి మీకు కూడా మీరు కూడా నాకు చాలా చె చెప్పారు దేని గురించి ఇలా చేసుకుంటే ఇలా ఉంటది మన మనీ ఇలా సేవ్ చేసుకో అనే విషయం కూడా మనకి అర్థం అవుతుంది డిస్కస్ చేసుకోవడం వల్ల అండి
అవునండి ఓకే ధన్యవాదాలు అండి
ఉమ్